లో
హలో
ఉహ్ హాయ్ అండి.
హాయ్ అండి ఏం జేస్తున్నారు.
ఆ రూమ్ క్లీన్ చేస్తున్నాను తెల్సిదిట్లా ఉంటే నేటియో క్లీన్ జేషి పెడదావని
అవునా
హుహ్
మీకు క్లీనింగ్ ఓసడి ప్రాబ్లమ్ ఉందా
ఆఆహ్
ఓవర్ క్లీనింగ్ డిసీజ్ ఏమన్నా ఉందా అంటున్నా.
అయ్యో ఎందుకు అలా అడిగారు.
అంటే కొంతమంది మా దగ్గర చాలా మందిని అట్లా చాలా మందిని చూసాను. మా వాళ్ళ దాంట్లో ఓసిడి ప్రాబ్లం చాలా మందికి ఉంది.
అంటే నాకుంది ఒప్పుకోవాలి. కానీ మరి అంత కాదు కొంచెం నీటిగా ఉంటే చాలు అంతే.
ఆ మా వాళ్ళు గూడా అదే టైపు అది అక్కడ ఉంద అంటే అది అక్కడ ఉండొద్దు గదా గాకాడేంద్క్ వుంచ్ నో అనేస్ నాతో ఆర్గ్యూ జేస్తరు.
అంతే ఇంకొంత మంది ఉంటారు గదా ఏమంటే ఇరిటేషన్ దేప్పించేవాళ్ళు అందరూ ఉహ్
అలా అలా ఉండడం ఒక్కోసారి హ్యాపీ అనిపిస్తది. ఒక్కోసారి ఇరిటేషన్ అనిపిస్తది.
వాళ్ళు జేసుకుంటే ఏం పర్లేదు మనకి చెప్తే ప్రాబ్లమ్ ఆన్
ప్రాబ్లం అనిపిస్తది అవును ఉహ్ చిన్న చిన్న వాటికి టైర్డ్ అయి కూర్చున్న టైం కి అద్ అక్కడ ఎందుకుంది.
అక్చువల్ గా నేహ్ నాగ్ గూ డా అలాగే ఉంది టైడ్ గానే కానీ ఇంకేమంటేన్ పడుకోవాలి నాకు ఈ రూము ఇదంతా చూసి నాకు నిద్ర పట్టలే ఎన్ని రోజులు నేను హాస్టల్లో ఉన్నాను కదా.
అవునవును
ఊహక్ ఈ నాకు టైర్డ్గా ఉన్నా గానీ ఇది చూసి ఇంగా నాకు నిద్ర పట్టలే ఇది ఎప్పుడు ఎప్పుడు పాయే కంప్లీట్ చేద్దామా ఎప్పుడు నీట్ గా సరదేద్దామా అన్నట్లే ఉన్నా
అది గూడా వాస్తవం అండి. మన రూమ్ ఎంత క్లీన్ గా ఉంటే అంత ప్రశాంతంగా అనిపిస్తది అదిజ్ ఇందార వందరగుందనుకో మన బ్రెయిన్ గూడా అట్లే ఆలో ఇసా ఉంటది నిదు
ఇన్ చిరాగ్గా అనిపిస్తది ఎంత అలసిపోయినన్. సాసోసాలే ఆ ఒక్కొక్క క్షణం గూడా అలా పడుకుంది లేదు వచ్చినా కానీసం. ఇంకా చాలా ఉంది రూమ్ కి షిఫ్ట్ అయ్యాము వేరే ఇంటికి
అవునా
ఉం ఇంక అంతే నేను లేన
ఇంకా రూమ్ షిఫ్టింగ్ అంటేనే ఫుల్ వర్క్
ఉమ్
రూమ్ షిఫ్టింగ్ అంటేనే ఫుల్ వర్క్ అండి అసలు ఓ మాననే పనిరదు మళ్ళీ ఒక టెన్ డేస్ దాక ఏదో ఒకటి సర్దుతనే ఉండాలి
ఉం వాళ్ళ సర్ధిదేమో నాకేం నచ్చదు అలా అయిపోతుంది
ఓకే మా ఇంట్లో నేను సర్దినయి సర్దిన చోటు ఉండవు చిన్న పిల్లలు ఉన్నారు కదా నాకు ఆ
రెండర్స్ అసలు ఉండవలాగా
ఉం నేను వెతుకుతా ఉంటా ఎక్కడ పెట్టేసి నువ్వు వెతుకుతా ఉన్నావని నా మీద అరుస్తారు చ్ అరే నేను బేట్టిన చూడలేదు పిల్లలు ఉన్నారు కదా తీసిండవచ్చు అనేసి వెతికిందే వెతికాల్సి వస్తు ఉంటది
ఉం
అదే కొంతమంది ఇగ ఇంగ వాళ్ళు అంతే అనే వదిలేస్తారు
తే ఏదోలా ఉంటుందండి అంతే
ఇంకా నా మెయిన్ ప్రాబ్లం అయితే సర్టిఫికెట్స్ సర్టిఫికెట్ గానీ ఆధార్లు ఓటర్ ఐడీలు అన్ని నా దగ్గర వేయడం నాకు అసలు గుర్తుండదండి మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నా మెమరీ పవర్ మొత్తం పోయింది అద ఒ ఒక్క చోట పెట్టి ఒక చోట దోలాడుతా ఒక చోట పెట్టి అస ఇప్పుడు పెట్టి నే ఇప్పుడ కాసేపు గుర్తుండదు నాకు సర్టిఫికెట్ ఉమ్ కాసేపూ అయితే ఇగ ఇక్కడే కీ పెట్టేస్తా కీ దొరకదు కి ఎక్కడ పెట్టినామని అరుస్తా ఉ అ అసలు బ్రెయిన్ పని చెయ్యదండి పెళ్ళి అయ్యాక ఎంత మెమరీ లాస్ అయితాం అంటే
ఇంకా పిల్లలు ఉంటే ఇంకా మరి అ అలాగే అయితారులేండి
చే ఇప్పుడు రీల్స్ లో వీడియోలు వస్తున్నాయి కదా ఎంపీసి చేసి చాలా మెరీట్గా ఉండి డిగ్రీలు చేసి పెళ్ళిలు చేసుకుంటారు వాళ్ళ హస్బెండ్స్ వచ్చి చిన్న చిన్న డౌట్స్ అడగాగానే వాళ్ళకి అసలు అర్థం కాదు వా ఆ క్వశ్నే అర్థం కాదు వాళ్ళకి అంత మెమరీ పవర్ లాస్ అయితరు వాల్లు చాలా మంది వైఫ్లు ఒక సెవెవ్టి ఫైవ్ పర్సెంట్ అట్లనే ఉన్నారు మెమోరీలాస్ పేశెంట్స్ యే ఉన్నారు అందరు
అయ్యాయో
ఆహా ఎక్కడో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొంచెం హస్బెండ్ ను తొక్కేసి కొంచెం పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారులే గాని ఆ పని మేము చేయలేకుంటున్నాం
అది మనకొద్దులేండి మనం కింద ఉండడమే బెటర్ పైన ఉండడు కంటే
కదా పిల్లలు వాళ్ళు చాలు ఇగా ఇంతే చాలు అనుకోవడం వల్ల మేము
మే మనకు కాలు కాని వాళ్ళని తొక్కేసేది మనకి ఎందుకు
ఆ ఇగ అందుకే కిందికే ఉన్నా హ్యాపీగానే ఉన్నాం ఇక పైకి వెళ్తా ఉంటే డిస్టర్బెన్సెస్ గొడవలు ప్రశాంతత కోల్పోవడం మన సంతోషం కోసం అని అనుకుంటాం గానీ ఎంత పైకి వెళ్దాం అనుకుంటామో అంత డౌన్ ఫాల్ అయిపోతాం
అంతె గద
ఊ
ఊ
నేను అంత రిస్క్ చేయను కిందే ఉండడానికి ట్రై చేస్తా ఉన్న దాంట్లా
ఇంకెందు కండీ అంత రిస్కు హాయిగ ప్రశాంతంగా తినామ ఆవును నా మా మన వాళ్ళు సంతోషంగా ఉన్నారా మం సంతోషంగా వునమా అంతే
అవునండి నాకు అట్లనే ఇష్టం తగ్గి ఉండడమే ఇష్టం చాలా తగ్గింటా కాకపోతే హ్యాపీగా ఉంటా తగ్గిన దాంట్లో కూడా హ్యాపీనెస్ ను వెతుక్కుంటా
అంతే గాదా
ఊ
అప్పుడప్పుడు త నిజాయితీ అంటే మన సైడ్ రైట్ ఉండి వాళ్ళ సైడ్ రాంగ్ ఉన్నప్పుడు మాట్లాడండి అలాని మొత్తానికే
ఏ లేదండి ఖచ్చితంగా అట్లాంటి విష్ షాలలో అడిగి నాది నేను ఇట్లా ప్రూవ్ చేసుకోవడానికి ఆర్గ్యూ చేస్తాను అంత తగ్గేం ఉండను అంత తగ్గిండే టైపు ఏం కాదులే గాని చెప్తున్నా ఒకవేళ ఎక్కడైనా తగ్గాల్సి వస్తే ఓకే ఇక్కడ తగ్గొచ్చు అని నాకు అనిపిస్తేనే తగ్గుతా ఇక్కడ తగ్గితే బాగానే ఉంటది లే అనిపిస్త అది ఒక్కోసారి అప్పుడు తగ్గుతా లేదు అంటే తగ్గను
అలానే ఉండాలి
ఊ
చిన్న చిన్న సంబంధం లేని వాటి ఆర్గ్యుమెంట్స్ ఉంటేనే లైఫ్ స్పయిల్ అయిపోత
హ చిన్న చిన్న వాటికి నేను అంత ఆర్గ్యూ చేయను ఏదో పెద్ద ఇష్యూ ఏదన్న చిన్న ప్రాబ్ చిన్న చిన్న ప్రాబ్లమ్ అసను కేర్ చేయను ఓకేలే ఈ చిన్న వాటికి తగ్గితే నాకు ఏం ప్రాబ్లం లేదు అనిపిస్తే ఓకే అనిపిస్తుంది
ఊ
ఊ చాలా ఇం ఇంటి దగ్గర గ్గర అన్నయ వొళ్ళు అన్నయలు ఇద్దరన్నమాట నాకు
అవునా
ఇద్దరు అన్నయలు అట ఫుల్ అరిచేదాన్ని అసలు వాళ్ళు ఒక మాట అంటే దానికి రెండు మాటలు అనేదాన్ని గా నా పెళ్లికి ముందయితే మా అన్నయలతోని గొడవ పెట్టుకుని ఎవరై మీతో నాకు కాదు నాకు ఎవడు పెళ్లి చేసేయండి వెళ్ళిపోతా నేను మీతో నేను ఒర్రలేననేసి అరిచేదాన్ని గొడవ పెట్టుకునే దాన్ని ఇక్కడికి వచ్చాక మామయ్య ఏమన్నా పడాల్సి వచ్చింది అత్తమ మేమ న్నా పడాల్సి వచ్చింది హస్బెండ్ ఏదనన్నా అది తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడికి వచ్చాక పెష్ పేషన్స్ ఎంత పెరి ఆ పేషెన్స్ ఎంత పెరిగిందంటే పేషెన్స్ రావాలి అంటే పెళ్లి కావాలి
అలా అన్నద్దండి నకు భైమితది
నిజమ అండి ఓపిక అనేది చాలా పెద్ద క్వాలిఫికేషన్ తెలుసా అ ఓపిక ఉండడం డం వల్ల మనం ఫ్యూచర్ లో కూడా ఒక మంచి స్థాయి వస్తుంది అనిపిస్తది నేను నమ్ముతా దాన్ని ఇకంత ఓపిక ఉంది అనిపిస్తుంది
ఆ అదే కూడా నిజమే
అదే అండి మనం ఓపికను పెంచుకున్నాం అనుకో ఎన్నిసార్లు ఓడిపోయినా మనం నిలబడి ఉండగలుగుతాం లేదు ఓపిక లేదు అంటే అంటే దాన్ని వదిలేసినాం అనుకో ఇంకా కిందికి పడిపోవాల్సి వస్తుంది
అ అదే అదే కదా మన కోపాన్నీ మనం తల్లిదండ్రులు భరిస్తారు కానీ అత్త మామ భరించరు కదా
సర కదా ఆ ఓపికను భరిస్తూ భరిస్తూ ఒక రోజు మన టైం వస్తుంది కదా
హ్మ్
భగవంతుడు మనకంటూ ఓకే అమ్మను ఓపికను ఇన్ని రోజులు కష్టంగా ఉన్నావు కదా నీ నీకంటూ ఒక టైం వస్తుంది ఇస్తా అని చెప్తాడు ఆ టైం కోసం చూస్తా
హా ఆ టైమ్ ఏంటంటే మీరు అత్త అయినప్పుడు వస్తుంది ఏమో ఆ సిచ్యువేషన్
ఆహా భగవంతుడి ఆ సంతోషాన్ని నాకేంటంటే ఆ ఏమంటారు కొడుకులను ఇవ్వలేదు కోడళ్ళతో టార్చర్ పెట్టనీకి ఇద్దరు ఆడపిల్లల్ని ఇచ్చాడు ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఆడపిల్లలు పుట్టరంట నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇచ్చారు అది చాలు మా ఆయన ఊరికనే అంటుంటాడు ఇద్దరు ఆడ పిల్లలు ఇచ్చారా పెళ్లి చేసేద్దాం ఎవరింటికి వాళ్లు వెళ్ళిపోతే మనం హ్యాపీ వాళ్లు హ్యాపీ
కానీ మీకు మీరు వయసు అయిపోయిన అమ్మాయి కి తోడు ఉండాలి గదా
నాకు నా హస్బెండ్ తోడుగుంటాడు ఉన్నన్ని రోజులు తరువాత హా హ్మ్ ఒకరికొకరు ఉన్నంతకాలం ఒకరికొకరం లాస్ట్ స్టేజ్ లో వచ్చాక మాకు దగ్గర దగ్గరే ఉంటాయి అనుకుంటా నేను చాలా
హ్మ్
చూ మనం చూసిన వాళ్ళకి ఓల్డ్ ఏజ్ లో ఏంటంటే ఒకరు పోయినాంకా వన్ ఇయర్ కూడా ఉండలేరు చాలా మంది ఓల్డ్ ఏజ్ లో
చిట్లా
హా నిజం లేదు చూసా సమాజంలో చూసినవన్నీ అవన్నీ నిజాలే అండి
హ్మ్
హ్మ్ ఇంకా
చెప్పాలండి పని అయిందా సాయంత్రం
సాయంత్రం పని అయిపోయిందండి సాయంత్రం పని అయిపోయింది ఇంతసేపు ఉండి పిల్లలు ఒకసారి ఎగ్ ఆమ్లెట్ వేసీయారా అంటే చెరొకటి వేసి ఇచ్చాను కూర్చొని తింటు ఆ ఆ వచ్చింది
హుం హు
ఇంకా
ఇదే సర్దుతున్నానండి
హ్మ్ టీవీ చూడరా అండి మీరు సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటారా
ఆ ఆ
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారా అంటున్నా
హ్మ్ ఉంటాను నేను అంటే మొబైల్ ఉంటుంది కదా దాంట్లో ఉంటాను టీవీ ఉంది బట్ దానికి ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు
అవునా
ఆ ఏమంటే పైన గొడుగు పెట్టేది ఉంది వైర్ కనెక్షన్స్ ఇవ్వాలనమాట హ్మ్
ఓకే అండి ఇప్పుడు అయన్నీ సెట్ చేసేసరికి కొత్తి ఇల్లుకు మారా అన్నారు కదా తామే పడతది ఏమో
ఆ పర్లేదు నాకు ఎలాగో ఒక నెల సెలవులు ఇచ్చిర్రు కదా రోజుకో వర్క్ నేను ఉండేది మాత్రం ప్రజెంట్ క్లీన్ చేసుకుంటే చాలు
ఆ అది క్లీన్ అయిపోయిన తర్వాత మనం ఏ పని చేసుకున్నా ఏం గాదు ఎందుకంటే మనం అక్కడే స్టే చేయాలి గదా మైండ్ అంత ఫ్రెష్ అయ్యేది బెడ్రూమ్ లోనే
అందుకే
ఆ మన మన రూమ్ అంటే మనకి నీటిగుంటేనే నచ్చుతది
హ్మ్
ఓకే అండి మరి నేను మళ్ మళ్ళీ నేను మళ్ళీ ఫోన్ చేస్తా
హ్మ్ ఓకే అండి బాయ్
బాయ్
హ్మ్ బాయ్